విన్పిస్తుందా నా వాయిస్
ఆ విన్పిస్తుంద్ చెప్పండి.
బాగున్నారా?
మ్ బాగున్నా, మీరెలా ఉన్నారు?
బాగున్నాం, ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ఊరికే ఉన్నాను మీరు
ఏం లేదు. అయితే ఒక విషయం గురించి టెక్నాలజీ గురించి మాట్లాడదామని చేసా
చెప్పండి?
ఈ మధ్య కాలంలో ప్రపంచం చాలా వేగంగా మారిపోతుందని అనిపిస్తుంది కదా మీకు
అవును ముఖ్యంగా టెక్నాలజీ అభివృద్ధి వల్ల చాలా మార్పులు కనిపిస్తున్నాయి.
నిజంగా ఒకప్పుడు కొన్ని పనులు పూర్తి చేయడానికి చాలా సమయం పట్టేది కానీ ఇప్పుడు చాలా పనులు కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతున్నాయి.
అవును ముఖ్యంగా సమాచారాన్ని పొందడం చాలా సులభమైంది.
అవును ఏదైనా విషయం గురించి తెలుస్ కోవాలంటే ఇప్పుడు వెంటనే తెల్సుకునే అవకాశం అవకాశం ఉంది.
సమాచారం ఎక్కువగా ఉండటం వల్ల సరైన సమాచారాన్ని గుర్తించడం గుడా ముఖ్యమైంది.
మీ పక్కన వాయిస్ చాలా గట్టిగా వస్తుందండి.
ఇప్పుడు?
ఆ ఇప్పుడు కొంచం బాగొస్తుం
అదే అంటున్నా అంటే సమాచారం ఎక్కువైపోయింది గదా ఈ మధ్య అందుకే ఈ సమాచారం అది మనకొ చ్చిన్ సమాచారం నిజమా, కాదా అని గుర్తించడం కూడా చాలా ముఖ్యం.
అవును ఈ మధ్యా కృతమ్ మేధస్సు గురించి చాలా మాట్లాడుతున్నారు.
మ్ అవును మ్ అవును అది అనేక రంగాల్లో ఉపయోగపడుతుంది.
ఆ నీ అభిప్రాయం ప్రకారం అది ప్రయోజకరమైనదెనా?
ఖచ్చితంగ సరైన విధంగా ఉపయోగిస్తే చెమ్ట పనులు సులభంగా చేయవచ్చు.
కనీ పూర్తిగా దానిపై ఆధాపర ఆధారపడటం మంచి పని కాదన్ అనిపిస్తుంది.
అవును నిజమే మన ఆలోచనా శక్తి కూడా చాలా ముఖ్యం.
అవును టెక్నాలజీ మనకు సహాయం చేయడానికి మాత్రమే ఉండాలె. మన పనుల్ చేసి పెట్టడానిక్ కాదు.
అవును నిర్ణయాలు మాత్రం మనమే తీస్కోవాలి.
అవును విద్యారంగంలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి దానివల్ల
హ్మ్ ఒకప్పుడు పుస్తకాలు మాత్రమే ప్రధానంగ ఉండేవి ఇప్పుడు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి
నిజమే కొత్త విషయాలు నేర్చుకోడం చాల సులభంగా అయిపోయింది ఇప్పుడు
హ్మ్ ఆసక్తి ఉంటే ఎప్పుడైన నేర్చుకోచ్చు ఎక్కడైన నేర్చుకోచ్చు ఎలా అయిన నేర్చుకోచ్చు
అవును నడుచుకోవడం ఎప్పుడు ఆగకూడదు అంటారు
ఆ అవును ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకోడం మంచిది
మధ్యకాలంలో ఆ హలో విన్పిస్తుంద
ఆ ఇప్పుడు విన్పిస్తుంది చెప్పండి
ఈ మధ్యకాలంలో సమయపాలన గురించి గూడ చాల మంది మాట్లాడుతున్నా
ఎందుకంటే ఆ సమయాన్ని సరిగ్గ ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఓస్తాయి
అవును ఆలస్యం చేయడం వల్ల చాల పాలుతరురు పేరుపురుపు
హ్మ్ నిజమే అందుకే ప్రణాళిక ప్రకారం పనులు చేయడం మంచిది
అవును కొత్త పనులు ఉన్నప్పుడు ఒత్తిడి పెరుగుతుంది చెప్పాలంటే
ఆ అలాంటి సమయాల్లో ప్రశాంతంగ ఉండటం చాల ముఖ్యం
అవును ప్రతి పన్ని ఒకేసారి చేయటానికి ప్రయత్నిస్తే గ
హే అందుకే కోపాని మీద దృష్టి పెట్టాలి
అవును ఇప్పుడు పనులుప్పుడు కుదర్చేనే అప్పుడు కొంచెం ప్రశాంతంగ ఉంటుంది
హ్మ్
పని పాత్రమే కాకుండ విశ్రావంతీ కూడ అవసరమే చెప్పాలంటే
అవునవును చాల అవసరం శరీరానికి మనసుకి విశ్రాంతి చాల అవసరం
అవును కొంతమంది ఖాళీ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటరు
అలాంటి సమయాల్లో పుస్తకాలు చదవడం కానీ సంగీతం వినడం గాని లేదా కొత్త విష షయాలు నేర్చుకోడం మంచిది
సంగీతం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది
అవును చాల మంది ఒత్తిడిని తగ్గించుకోడానికి సంగీతాన్ని ఉపయోగిస్తారు
అ ఈ మధ్య ప్రజలు ఆరోగ్యంపై కూడ ఎక్కువ చూపిస్తున్నారు
ఆ మంచి ఆహారం తగిన నిద్ర వ్యాయామం ఇవన్నీ చాల ముఖ్యమైనవి
అ అవును ఈ తగిన నిద్ర వ్యాయాం ఈ కరోన వల్ల వ్యాపించింది
అవునవును
మానసిక ఆరోగ్యం గురించి కూడ ఇప్పుడు ఎక్కువ అవగాహన పెరిగింది
అవును నిజమే ప్రశాంతమైన మనసు ఉంటేనే పనులను బాగ చేయగలుగుతాం
అవును ఒత్తిడిని తగ్గించుకోడానికి
మనం చేయల్ ఒకవేళ ప్రశ్న ప్రశాంతమైన మనసు లేకపోతే మనం చేసే పని మీద మనకు ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఆ పనిని మనం చక్కగా పూర్తి చేయలేం
శక్తీ కూడా ఉండదు
హ
ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏం చేయాలని అంటారు మీరు
విశ్రాంతి కేటాయించాలి అలాగే ఇష్టమైన పనులకు సమయం ఇవ్వాలి అలాగే ఇష్టమైన న్న మనుషులతో మాట్లాడడం కానీ లేదా మీకు అంటే ఏ పని చేస్తే మీకు ప్రశాంతత అని నిపిస్తుందో ఆ పనిని చేయడానికి మీరు ఎక్కువగా ప్రయత్నించాలి
ఆ కొంతమంది ప్రకృతిని ఆస్వాదించడం ఇష్టపడతారు కష్టమైన సమయంలో
అవును ప్రకృతి మ మద్యలో కొంత సమయం గడిపితే మనిషికి చాలా ప్రశాంతత లభిస్తుంది
అవును సమూల్య జీవన శైలి చాలా అవసరం కదా
ఉ పని విశ్రాంతి అభిరుచులు ఇవన్నీ సమానంగా ఉండాలి
అవును ప్రస్తుతం ప్రపంచం చాలా వేగ ముఖ్యంగా మారుతున్నప్పటికీ కొన్ని విలువలు మాత్రం ఇప్పటికీ మారవు
అవును నిజమే క్రమశిక్షణ ఉఊర్పు నిజాయితీ ఈ పరస్పర గౌరవం వ టి విలువలు ఎప్పటికీ ముఖ్యమైనవి మనం డబ్బు కోసం పరిగెత్తి వీటన్నిటిని
మర్చిపోతున్నాం మర్చిపోతున్నాం
ఉ
మర్చిపోతున్నాం కదా
ఆ
ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటే జీవితం మరింత ఆసక్తికరంగా ఉంటుందని చెప్పి
అవును నేర్చుకోవడం ఎదగడం అనేవి ఎప్పటికీ కొనసాగాలి
అవును ఈ మద్ద హ వినోదానికి స సంబంధించిన విషయాలు కూడా
అవును ఒకప్పటి పరిమితి అవకాశాలు ఉండేవి ఇప్పుడు ఎన్నో రకాల వినోద మార్గాలు అందుబాటులో ఉన్నాయి
సినిమాలు కూడా చాలా మార్పులకు లో కొన్నాయి
నిజమే కథ చెప్పే విధానం సాంకేతికత చిత్రీకరణ అన్ని కొత్త మారాయి
అవును ఒక మంచి సినిమా అంటే నీ అభిప్రాయం ప్రకారం ఎలా ఉండాలి
కథ బాగుండాలి అలాగే ప్రేక్షకులను ఆలోచింపజేసే అంశాలు కూడా ఉండాలి కొంతమంది హాస్య చిత్రాలను ఇష్టపడతారు
అవును హాస్యం మనసుకు తెలియకేస్తు చేస్తుంది కదా
ఊకంఠభరితమైన కథలను ఇష్టపడతారు
అచ్చేక్ కర అభిరుచి పేరు పేరు ఉటుంది
మీ వాయిస్ కట్ అవుతుంది
ప్రతి ఒక్కరు అభిరుచి వేరు వేరు గా ఉంటుంది అంటున్నాను ప్రజక్ ఒకరు అభిరుచి వేరువేరుగా ఉంటుంది అంటున్నాను
అవునండి అవును నిజమే సరే గాని సంగీతం గురించి మీ అభిప్రాయం ఏంటి
సంగీతం అనేది మన భావోద్వేలకు చాలా దగ్గరగా ఉంటుంది కదా
ఉ నిజమే కొన్ని పాటలు విన్నప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది
మరి కొన్ని పాటలు ఉత్సాహాన్ని పెంచుతాయి కదా
ఆ అదే కదా కొంతమంది పని చేస్తున్నప్పుడు కూడా సంగీతం వింటుంటారు
నేనైతే మరీ ఘోరంగా ఎప్పుడు వింటుంటాను
ఉహు
అవును అదీ ఏకాగ్రతను పెంచుతుంది కదా కొందరు భావిస్తారు
జీవితంలో చాలా అవసరము మీరు మీరేమ అనుకుంటారు మీరు కూడా అలా అనుకుంటార అంటే సంగీతం మీ ఏకాగ్రతను పెంచుతుందని
అవును నా నేనైతే అలానే అనుకుంటాను
పెంచుతుంది అది మీ ఏకాగ్రతని
అవును చాలా
సంగీతం మీద లేక మీ మీరు చేసే పని మీదనా
మేం చేసే పని మీద
హ ఓకే వినోదం జీవితంలో అవసరం అంటారా
ఖచ్చితంగా అవసరం పని మాత్రమే చేస్తూ ఉంట
అవును విశ్రాంతి కూడా అవసరమే కద మరి
మనసుకు మానసికకు ప్రశాంతతను ఇస్తుంది
ఖాళీ సమయంలో చేసే పనులు కూడా చాలా ముఖ్యమైనవి
వాటినే అభిరుచులు అంటారు
ఆ కొంతమంది పుస్తకాలు చదవడం ఇష్టం
మరి కొందరికి సంగీతం వినడం అంటే ఇష్టం
ఆ ఇంకొందరు చిత్రలేఖనం రచన వంటి పనులు చేస్తుంటారు
ఆవును ప్రతి ఒక్కరికి ఏదో
ఉమ్ అభిరుచులు ఎందుకు అవసరం
అవి మనలో సృజనాత్మకతను పెంచుతాయి
అలాగే ఒత్తిని కూడా తగ్గిస్తాయి
ఇష్టమైన పని చేస్తుంటే సమయం కూడా తెలియదు
కొత్త విషయాలు నేర్చుకోవడాన్ని హాబీగా మార్చుకుంటారు ఉ ఈ మధ్య చాలా మంది చిన్న చిన్న నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు
అవును కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది కదా
మ్ వినోదం అంటే కేవలం సినిమాలు పాటలు మాత్రమే కాదు కదా మరి.
ఆ కాదు ప్రకృతిని ఆస్వాదించడం కూడా ఒక మంచి వినోదం క
మ్ కొంతమంది ఫోటోగ్రాఫిక్ కూడా ఇష్టపడతారు.
అవును అందమైనా క్షణాలు గుర్తుగా ఉంచుకోవడానికి అది ఉపయోగపడుతుంది కదా.
నాకైతే హోప్ ఫోటోగ్రఫీ చాలా ఇష్టం.
అవును నాకు కూడా
ఎవరినైనా తీయడం గానీ అంటే ఆ అందమైన క్షణాలను దాచుకోవడం నాకు చాలా ఇష్టం అందుకే ఇప్పుడు అన్ని నేను ఫోటోలు తీస్తూ ఉంటాను.
అవునా ఏ ఏ సమయాల్లో తీస్తుంటారు మీరు ఎక్కువగా?
మీరు కూడా అది అలవాటు చేసుకోండి అది చాలా బావుంటుంది. మనకు అప్పుడు ఆ క్షణంలో తీయాలి అని అనిపించకపోయినా అప్పుడు అది తీస్తే మళ్ళా కొద్ది రోజుల తర్వా త దాన్ని మనం చూస్తే అది మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఒకవేళ ఒకవేళ అప్పుడు ఆ క్షణంలో ఒకవేళ అప్పుడు ఆ క్షణంలో మనం అది తీయకపోతే మళ్ళీ మనకు చూసుకోవడానికి ఉండదు కదా.
అవును నా ఫ్రెండు ఒకామె ఉంది. ప్రతి ప్రతి ఒక్క పనిని ఫోటో తీసుకుంటుంది అనమాట తర్వాత తనే చూసి మరిసిపోతుంది.
అప్పుడు నీకు అనిపించదా అవి బావుంటాయి అవి మళ్ళీ చూసినప్పుడు
అనిపిస్తాయి అందుకనే తీద్దాం అనుకుంటున్నా నేను కూడా
ఉ కొంతమంది మొక్కలను పెంచడం కూడా ఇష్టపడతారు కదా
ఆ అది మనసుకు ప్రశాంతతనిస్తుంది కదా
ఉ ప్రస్తుతం చాలా మంది తమ ఖాళీ సమయాన్ని సృజనాత్మకంగా ఉపయోగించకోవడానికి ప్రయత్న స్తున్నారు
నిజమే సమయాన్ని మంచి పనులో ఉప ఉపయోగిస్తూ ఆనందంగా కూడా కలు కలుగుతుంది. ఇంగా
అవును నవ్వడం కూడా ఆరోగ్యానికి మంచిదని అంటారు కదా?
అవును ఆనందంగా ఉండటం వల్ల మనసుకు
అవును వినోదం జీవితంలో సమతుల్యతను ఇది